హలో ఆ ఏ ఉమ్ లేదు మా ఆమ్మోల్ ఇంట్లో మెట్ల మీద కూర్చొని ఫోన్ మాట్లాడుచున్న
ఉహు హు ఎలా ఉంది అక్కడ వెదరు ఎండగా వేడిగానే ఉందా
ఆ సాయంత్రం అయింది గదా చల్లగానే ఉంది ఇప్పుడైతే
ఉ హు
ఉ మీకు ఎలా ఉంది
మాకు ఎండగానే ఉంటుంది బాగా ఉ ఇవాళ పర్వాలా నిన్న కూడా పర్వాలేదు కొంచెం ఆ ఓకే
ఒక్కలు మాము ఆ
హ ఓకే ఓకే భైరవ కష్టం హలో కదం ఫ్లోరింగ్ ఎక్కడ
సెవెంటీన్ అహా
అరే అడ్రెస్ ఆధార్ కార్డ్ మీద ఉంటది కదా
తర్వాత దేచ్చ
సేవేంటీన్ డాష్ రే ఆ దాంట్లో ఉంది స్ చూసుకోవచ్చుగా ఎందు లేదు ఆధార్
ఆధార్ కార్డు లో అడ్రస్ లాక్ కుండా ఎలా ఉంటది అడు మరీ కామెడీ చేస్తడు
ఇది అసలు అంతే రా మొండి ఎదవా అదిగో రా చూడు అ ల్యాండ్ లైనా ల్యాండ్ లైన్ ఎందుకు రా
ఎవరికుంది ల్యాండ్ లైన్
ఏంటో అడుగుతున్నాడు అడి మాడి దాంట్లో అడిగినట్టు ఉన్నాడు ఎల్లి నెట్ సెంట్ నెట్ సెంటర్లో పెట్టుకోరా అయిపొద్దంటే విండు అదేమన్నా క యన్ హ్మ్ గంట నుంచి చేస్ ప్తున్నాడు యన కెళ్తుంది ముందుకొస్తుంది ఎన పోతుంది
ఆ డేటా ఎరైస్ చేస్తాడా
హ్మ్
లాస్ట్ డేట్ ఎప్పుడు
లాస్ట్ డేట్ సెవెంటీన్త్ ఎల్లుండే
పెట్టేసుకోవచ్చు కదా హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.
ఏమో బాబు ఏంటో, ఏం చెప్పమంటది లే హ్మ్
సరిపోయింది ఊమ్ ఆ
లేదనమాట ఏమంటా ఆయన ఫోన్ ఎందుక్ చేస్ టడు
అహా పెద్దమ్మా మర్చిపోయిందని ఫోన్
ఊ హ్మ్
చేసారు ఇక్కడే ఉంది మర్చిపోయింది. హ్మ్ ఇంకా
ఏం ఉన్నాయి ఇంకా ఇప్పుడెళ్లి బయట తినాలా?
బయట ఏం మరి మమ్మీ ఏం అంటదో చూడాలి.
హ్మ్
ఏమో పాగా ఏస్ దోశలు వేస్తున్నావ్ అంటదేమో
ఊ మ్మ్ అ చుట్టాలు అందరు వెళ్ళిపోయార?
డా ఇంక అందరూ వెళ్ళిపోయినట్టే
హ్మ్
ఈ పుటతో
హ్మ్
ఆ ఓ
అది చికనే రసం చికెన్ ఫ్రై హ్మ్
అదే బెస్ట్ లే ఈ మాషాలకుర్లు అయి ఈ
ఆ ఎవరు తినట్లే గ్రేవి వండితే చికెన్ అసలా
గ్రేవీ తినబుద్ది కావట్లేదు ఈ మధ్య అస్ హలో
హ్మ్
ఆ కొబ్బరి మసాలలు మా వాళ్ళ కావట్లేదు
ఆ అసలు తనేట్లేదు వందడమే మనేసా ఇంకా
హ్మ్ హు ఓకే ఇంక రసము ఫ్రయి ఆ అదే మంచిది
హ్మ్ అవును హ్మ్
ఇంకేంటి ఏం చేస్తున్నారు
ఎ
మీ అమ్మాయి అయిపోయినా అన్నీ రెండు ఎక్సట్రా వచ్చాయి గా హ్మ్ హు ఎవరికి చేసింది
ఎవరచ్చేసింది నా వచ్చేసింది ఒకటో రెండో బ్యాలెన్స్ ఉంటే నేతో మాట్లాడింది హ్మ్ ఇంకా నీతో మాట్లాడలేదా
హ్మ్
ఏమో మరి అయిపోయినయానో రెండు ఉన్నాయి అనో అనింది ఇందాక అయిపోయినయ్ అనుకుంటునా
పోయి ఉంటాయి
హ్మ్
అ ఇంకా
ఏం ఉన్నాయి ఇంకా
హ్మ్
హ్మ్
హ్మ్ ఓకే ఉన్నారు రేపటి నుంచ్ మన కామన్ మామూలేగా
హు
అదే
ఆ రెంట్ కి ఎవరైనా వస్తున్నారా ఫోన్లు
ఇవాళ ఒగ రోజు చూసారు కింద బోస్తున్నావా రేపు వొచ్చి చూసుకున్ పెట్టమన్నారు పైందానికి కనక అనీసరికారు లేదా
రాట్లేదు అవును
శుభ్రంగానే ఉంటది..
ఆ బాగుంటది కాకపోతే వెనక కొంచెం అదే మైనస్. వస్తవా?
ఏమోలే నీ ఇష్టం
హ్మ్!
ఉంది. హ్మ్! ఇంకా,
ఏం లేదు ఇంకా. రోజుకి ఇద్దరూ అట్లా. పెడతానే ఉన్నా నెంబర్ పెడతానే ఉన్నా. ఈ సారి నుంచి మీ అమ్మ నంబర్ బెడతాను ఊ మాట్లాడది అయిపడ్డాం మళ్ళీ వాళ్ళని చేసి నువ్వు మమ్మీచ్చసి మళ్ళీ మమ్మీ నిక్చెప్పి
ఆ సరిపోద్ద్దగా
మ్మ్ సరి
మ్మహ్
ఉ ఎందోయిక ఎల్లలేదు బయటికి అట్లానే ఉంటాం
మ్మహు నువ్వు మీ అయినా
మాయన లేరు బయటికి అందుకే ఫోన్ పతుకున్నా ఇట్లా ఉంటా మ్మహ్ మ్మ్
ర సర్లేఅని అందులోనే వాళ్ళ అనుకుంటా అందుకని చెప్పి ఇంకా
హు అవును. ఆ
ఉ ఈ మాట్లయ్యెటం ఏంటో ఇరవై కాల్స్ అంటే ఇరవైంటు పది రెండోందలు ఇంకొక లివ మాట్లాడగించ వాలవి అంటే నాలువ ఉండాలు మినిమం నాలువందల్ నిమిషాలంటే అరవ్ ఇంట్ మూరొందలు ఐదు గంట్లు అక్కడే అయితుంది.
ఆహ మనం ఇరవై మాట్లాడ్తనం ఇరవై రిసీవ్ చేసుకోన్ నవుంగ
ఆరు గంట్లు, ఆరున్నర గంట్లు ఫోన్ మాట్లాడేది మనం‌ పోతమ్ ఇప్పుడు ఏసొచ్చిపోతాం, అంచేఫ్ ఫోన్ మాట్లాడంట ఆరున్నర గం ట్లు నాల్రోజులు అంటే రోజుకు రెండు గంట్లు చప్ మా మనం మాట్లాడేది కాకుండా
అవ్ ను
అంతేగ మనం మాట్లాడెదికాకున్
ఆ రెండు గంట్లు ఎక్స్టా పడుతుంది ఔను. ఉ అందుకే అల్సిపోత్తనం.
అందుకే ఆందరు రెక్కరోళ్ అకడే టాలు బడుతున్నారు మాట్లాడి మాట్లాడి, ఉ
అవును దే అన్పించింది, ఉ ఐదెద్ పెన్యాతంతం.
హు జ్యోతిత్ అ అతన్తో అయిపెయ్ నయ్. ఫస్ట్ మాట్లాన్నాన్ ని చేస్ నన్నే మాట్లాడమంది. కుదర్దు ఒకట్ నువ్వు ఒకట్ నేను అట్లైయితేనే ఇగ మాట్లాడతా అన్నా సర సరలేపో ఫస్ట్ నేను చేస్తన్నా హా హా అమ్మ అలాగే రెండు మాట్లాడింది ఇంకా నాకు పోరపోయేసరికి తన ఫ్రెండ్ కు చేసుకోకంట
ఆ అవునంత అల చేసింది అంత ఉహుమ్
ఇవాళ ఆ
నాతో కూడ మాట్లాడింది ఎప్పుడు ఇవాళ
ఉమ్
ఇవాలా
ఆ మి మమ్మీ మా మమ్మీ అదే ఎస్ర్లు పెట్టుకునే కార్యక్రమం ఉందిగా దానికి వీళ్ళ అంతా కొరగోడానికి వెళ్ళారు వీళ్ళ ఒక పక్కకెళ్ళారు ఆ పెల్లికోడుకు కోలు ఒపకెళ్లరు ఎక్కడ లేరు ఇంటికొచ్చి చూస్తే ఎవరు లేరు ఇంకేం చేస్తా అని చెప్పి ఆవుకి ఫోన్ చేసి మాట్లాడేస అయిపోయింది
ఉహుమ్ పనేగా ఇది పెద్ద మనం పని అయిపోవడం కావలి ముందు
అంతే అంతే
ఉమ్
ఆ హా
ఉమ్ మనకంతే మన్ కంటే అలవాట్లేదు గాని ఆమెకు బాగ స్కూలో మా మాట్లడి మాట్లాడి అలవా ట కదా అలసిపోట్లా ఎంతైన ఒకే ఒకే అంటుంది
ఊపు ఉంది ఊపేస్తా అంటుంది హా హా అధే మన ఏమో నేనైతే రెండు మాటలు నావ్ల్ కాదు నేను మళ్ళీ చేస్తా అని పెట్టేస్తున్నారు మాట్లాడి గంటకో రెండు గంటలకో చేస్తున్నం లె కె ఇవాలే కుదిరిధి మల్లి రెప్నుచి కాస్టమ్ అని వాళ్లే ఎక్కువ మాట్లాడినా నేను లెధాంటే పది కాల్సు నాకు మూడు రోజులు పట్టాయి
ఆ
ఉ
నిన్న మాట్లాడింది నాతో ఐదు కల్ ఏవో మాట్ ట్లాడింది నిన్న సాయంత్రం నాయి తనయి కలిపి ఆరు కాల్సు
ఊ
ఊ ఇంకా నయం అఫ్ నడుసఇటు ఊ అన్ని మాట్లాలే ఇంకా మళ్ళీ ఆళ్ళతో మాట్లాడిందంట ఊ సరే అయితే ఉంటాన్లే సరే సరే అయితే